వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి అయితే నేను ఏమం టున్నానంటే అండి ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళు ఏంటిదంటే కొంచెం డబ్బున్నోళ్ళు కావచ్చండి వాళ్ళు మీకంటే అంటే ఇగ వాళ్ళు ఎట్లా అనుకుంటుళ్ళు అంటే మీరు వాళ్ళు ఏది చెప్పినా మీరు వినాలి వాళ్ళు ఏది ఉన్నా కూడా మీరు పడాలి అని అను కుంటున్నట్టున్నారు నాకైతే మీరు చెప్పిన మాటలల అలా అర్థమైంది మీరు తప్పుగా అనుకోకండి అయితే ఆ నిను అనాలి వాళ్ళు పడాలి అని అనుకుంటున్నట్టున్నారు ఒక విషయం మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళకి మీరు ఏదైనా మాట ఎదురు చెప్పిళనుకోండి మమ్మల్ని అట్లా ఎదురు అంటుందని వాళ్ళు బాగా అను కుంటున్నట్టున్నారు వాళ్ళ కొడుకుని ఎందుకు అంటలేరనింటే ఆయన మాట పడడు కావ చండి ఒకవేళ అన్నా కూడా మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ వాళ్ళ మీద అరుస్తాడేమో అందుకే ఆయనక కేళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటా అండి
ఇటు ఇటు నా వైపు నేను నా గురించి చెప్పలే ఇప్పుడు వాళ్ళ గురించి మాత్రమే కదా చెప్పాను ఇప్పుడు నా గురించి చి గూడ చెప్తా అంటే ఆమే గట్టిగా అరిచినా కదా ఆమె బాధపడి పోయిందా ఇగ తర్వాత నేను నేడ్చిన తర్వాత అన్న తర్వాత నేను నేడ్చిన ఇక నేను వెళ్ళిపోతే అసలు ఉండని ఇక్కడ ననిన్నీ మాటలు అంటే నేను ఎందుకు ఉంటా అసలు ఉండను ఉండను అంటే ల్యాప్టాప్ ఇవ్వని ఇవ్వను ఇవ్వని ఇవ్వకుంటా మ ఆ తొక్కలో ల్యాప్టాప్ నేను లేకున్నా వెళ్లిపోతా అని చెప్పేసా ఆ రోజు ఇగ కన్విన్స్ చేసేసిండు అం అంటే మామూలుగా ఫోన్ చేసిండు నీకు అంటే మా అక్కకు ఫోన్ చేసినట్టు ఫోన్ చేస్తే నేను పడుక్కొని అలో మాక్క పేరు వేరు అలో నేను ఇక్కడ ఉన్నా ఫోన్ చేస్తున్నా మీ చెల్లె వచ్చేసిందంట మీ ఇంటికి పంపించేస్ స్తున్న అని చెప్పేసిరు చెప్పేయంగానే నేను నా నమ్మి ఫోను చేస్తే నమ్మేసినండి నమ్మే తెం ఒకటే వస్తున్నాయి నాకు ఫోన్లకి నాకేమో నేను ఇట్ల గొడవ చేసినా నేను పిఇట్లా ఏడుస్తునా అని మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా అని నేను ఎవరికి చెప్పలేదు మళ్ళీ చెప్పకుండా ఉండి వీళ్ళు చెప్పేసిర్ ఏమో వీళ్ళు చెప్పే షిన్రేమో అని అనుకుంటున్నా నాకొక్కటే ఫోన్లు వస్తున్నాయి మా అక్కే చేస్తుందేమో అనుకున్నా నేను తర్వాతగా నాకు కొంచెం డౌట్ వచ్చిందంటే సందేహం వచ్చింది కొంచెం ఏమని వీళ్ళు ఏ ఆట పటిస్తున్నారేమోనన్ ననుకోని లేషినయమ్మటి లేషేసరికి ఎమ్మటే నవ్వేష్నిగ ఏడిచినా గద కోప్పం పోయింది నవ్వేష్న ఆ రోజు ఆయన అప్పటి మందమే నవ్వుతడు అప్పటి మందమే మంచి గుంటాడు నేను ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఓదార్చడానికే మంచి గుంటాడు
ఊహు
వాళ్ళు మంచోళ్లేే కాకపోతే నీనే నేను ఒక ఒక వేరే
మరి వాళ్ళకి వాళ్ళతోటి వాళ్ళె ట్లుంటుల్ల అట్లునరా అండి ఇగ అయిపోతుది వాళ్ళు గుడా మంచోళ్ళే అనంటుల్లు గదా వాళ్ళతోటి మీరు గలిషుంటే మీగ్గుడ మంచి గుంటది గదా
అది అనిపిస్తుది ఇది అనిపిస్త్ వీళ్ళేం అంటేవాళ్ల కొడుకు ఏమన్నా ఆయన పెద్ద రాజవంతుడు ఇగ ఎవ్వళేమన్నా పాడ్తారా అన్నట్టు వాళ్ళందరూ ఆయనేమనరు ఆయనేమనకుండా ఉండే
ఇప్పుడు మా అత్తగారున్నరు మా భర్తనేమన్నా అంటరా వాళ్ళ కన్న కొడుకును వాళ్ళెందుకు అనుకుంటరా అండి తప్పు చేషినా ఒక మాట మళ్ళ తరాత్కి వాళ్ళ్ వాళ్ళు మంచినే మాట్లాడు
మంచిగానే సపోర్ట్ చేస్తాను నేననేది ఆయననలా పెంచడం తప్పు అంటున్నా ఆయన ఎలా పెరిగిండంటే ఇక నేనే తో
మ్మ్
నీనే తోపు నన్నెవరేమనద్దు నీనెవర్నేమనద్ద్ దనట్ మాట్లాడతడొక్కోస ఇంత గొడవైందని చెప్ప్ చెప్పినా గూడ నాకెందుకు చెప్తున్నావు మీ ఇద్దరు విషయాలు అని నా మీదే నీదే తప్పంటారు తర్వాత నాదే తప్పంటాడు ఎంత బాధొచ్చినా అది నాదే తప్పు
మ్మ్
ఇంగ సారేలే వాల్లే మారుతారులే అన్కుంటునా
వాళ్ళు మారరండి వాళ్ళెందుకు మారతరు వాళ్ళు మారరు వాళ్ళు మీద ప్రేమున్నప్పుడు వాళ్ళళానే అంటరు గదా మీదే తప్పనని అంటే ఫోన్ చేసినప్పు ప్పుడు ఏమనాలంటే ఆ నేను మాట్లాడతలే అననానంటే ఒక బాధుండదండి నీదే తప్పు అని అ అంటే మీరు చేసేందుకు ఇగ వేస్ట్ అనిపిస్తది గదా
అవును
అలాంటప్పుడు ఇగ వాళ్ళెలా మారుతారని అనుకుంటరు మీరు పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లైనంక మాడతారని ఇంకేలా అనుకుంట ఇంకెప్పుడు అప్పుడు ఇంకెక్కువ సమస్యలు వస్తాయి దానికంటే
అవును ఈగ సరేలే అని వదిలేష్న నని ఏదైతే అదైంది కానీ వాళ్ళు కొంచెం మంచోళ్ళు ఇగో ఏముండదు వాళ్ళ అంతేముండదు కొంచెం మంచోళ్లే కాకపోతే వాళ్ళనేమనద్దు వాళ్ళు మంచిగా చూసుకోవాలి అంతే వాళ్ళని ఏ మాటలు అనొద్దు మనం మా మన అమ్మని అంటాం మన అక్కల్తో వర్రుతాం అలానే వర్రేసరికి
వాళ్ళు వడరండి మన ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉండొ
ఆమె మా మేన అత్తే మా మేన అత్తే కాబట్టి నేన్ కొంచెం చనువు తీసుకున్నా ఆ చనువు ఆమె వద్దు అనేసి ఏ అతైనా అంతే గదా
అంటే మీరి ఇలా అనుకో మీరు ఇలా అనుకుంటుల్లేమో ఆ మేమి అనుకుంటుంది. నా సొంత కోడలు మా అన్న బిడ్డే నన్ను అలా అన్నది ఆ నన్ నన్ ఇలా అన్నదని ఆమ ఆమె వేరే వాళ్ళైతే ఆయనతో మాట్లాడకపోగవచ్చు
నేను అన్నది ఆ అంత పెద్ద మాట కావచ్చు ఏమి
ఉమ్ ప్చ్ అంటే ఆమెకు అనిపిస్సది కదా మీరు చిన్న మాట అన్నా వాళ్ళు కోళ్ళంటే వడనప్పుడు ఏమనిపిస్సది నన్ని ఇలా అంటే ఎప్పుడన్నా కొంచెం డబ్బున్నోళ్ళే ఎవ్వలన్నా పడరు కదా అండి
అంతే
ఉమ్ పేదోళ్లే ఎన్నన్నా వాడుత రు ఉంటారు మళ్ళా వదిలేసుకుంటారు కొందరు డబ్బు ఉన్నోళ్ళు
నేను ఒక్క ల్యాప్టాప్ కొనుక్కుంటే ఏ బాధ ఉండదు
మీరు ల్యాప్టాప్ కొనుక్కున్నా కూడా వాళ్ళు ఊకే రమ్మంటారు కదండి మిమ్మల్ని
హప్పుడు వేరే ఉంటాదిలేండి ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాప్టాప్ వల్లనే నేను వాళ్ళ అవసరంతో ఉన్నా వాళ్ళని ఏం అనకూడదు అన్న ఇంటెన్షన్ వాళ్ళు నాకు హెల్ప్ జేస్తున్నారు కదా. నాకి ఏ హెల్ప్ అయినా చేస్తది మా అత్తమ్మ ఏ సాహాయం అయినా నాకు ఏ ఆపద వచ్చినా సహాయం చేస్తారు కానీ అలాంటి వాళ్ళని ఎందుకు వదులుకోవడం మనం అని అనిపిస్తది
ఉ హుం
ఉ
ఏమో అండి కుటుంబ సమస్యలు అంటేనే కుటుంబ సమస్యలు ఒకళికి ఒకళు గట్ బాగా ఒక్కక్కరికి ఒక్కొక్క కష్టం
మీది ఎలా ఉంది మరిప్పుడు నాదై తే ఇగ అంతే ఇగ చిన్నదానికి నేను మాట్లాడమే బంద్ చేత్తా ఇగ
బంద్ చేయొద్దండి అలా బంద్ చేయొద్దండి అ అందరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు కలిసే ఉండాలండి మాటలు బంద్ చేస్తే మళ్ళీ ఇంకెక్కువ సమస్యలు వస్తాయి తనకు అంత పొగరు అది ఇది అని అంటారు ఆ ఒక్క నిమిషం టెన్ రుపీస్ మజా ఉందాన్న అందరూ మళ్ళ ఒక్కొక్కళు ఒక్కొక్క సమస్య అంట ఉంటరు
అయితే రోజు ఎవరో ఒకరు వస్తారు వాళ్ళందరు తోని మాట్లాడమంటే నేను మాట్లాడలేను కదా ఏదైతే అదైంది మాట్లాడకుండానే ఉంటా
మంచిగుంటదా అది ఈయండి ఒక ఎంత అన్నా అది ఉహు ఆ చెప్పండి వింటున్నా
స్తుందా మధ్య మధ్యలో అటు మాట్లాడకూదండి ఇటే మాట్లాడాలా
ఆ షాపుకొచ్చేసిన మా బాబుకు ఇదేంటిది తాగేది కొనిస్సున్నా
ఏం కాదు రండి అయితే ఏమోలేండి తర్వాత చూసుకున్నాం అదే మారిపోతాం మనమే ఇంకా మారిపోతాం తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా వేరే వాళ్ళు ఇంట్లో దేనికైనా అవును అని ఇస్తున్నా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు సంతోషంగా ఉంటారా అదే వాళ్ళతోనే కూడా నేను దేనికేనా అవును అన్నాను అనుకో సరే అన్నాను అనుకో వాళ్ళు సంతోషం అనుకో నేను నా పని ఏదో నేను వేసుకుంటా ఉన్ ఎవరితో బాధ ఉండదు నేను ఇక్కడ పని చేస్తుంటే నాకు అనిపించింది అదో నేను వేరే వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కనీసం పని కూడా చేయక పోయేది ఫస్ట్ లో మొదట్లో కొంచెం కొంచెం పని చేసేది పని నేరుసుకోవాలే పని నేరుసుకోవాలని వాళ్ళు ఒకటే అంటుంటే నేర్చేసుకున్నాను నాకు పని కూడా వచ్చి ఇప్పుడు వంట చేయడం కూడా వచ్చి కానీ రాదని చెప్ ప్తా నా వంట నాకు చేసుకోవడం వచ్చు కానీ వాళ్ళకి చెప్పాలి అలా అనిపిస్తుంది నువ్ వంట చేపిస్తారు కదండి వచ్చానికి అవును ఇప్పటికే అంత పని చేసేసాక వంట రాదని చెప్ప ప్పే సరికి వంట జయనిట్లే
ఉహు
వాళ్ళకి తెలిదు నాకు వంటొచ్చని కానీ ఒక సారి మొన్న అన్నం పెట్టమంటే పెట్టేసి దబ్బ దబ్బ తీసేసి వచ్చేసిన ఆ వాళ్ళకి చెప్పిన నాకు అన్నం వండొచ్చిదని తినేసిన ఏం చేయను వచ్చుగానే ఆ అన్నం వండొచ్చు వచ్చు నాకు అన్నం వండొచ్చు పప్పు నేర్చుకున్నా మొన్న మొన్ననే పప్పు ఆ దొండకాయ్ ఒక చికెన్ ఒక ఎగ్ కర్రీ ఇవి వన్డినా మీ దొండకాయ వస్తే మీతోన్న వచ్చినట్టే అనీ అనుకున్న ఇగ మ్మ్
ఏమో అండి ఇగ కుటుంబం అన్నాక అన్ని గొడవలు అవుతూనే ఉంటాయి అన్ని సరిదిద్దుకొని ఉండండి ప్రతిదానికి గోడవ పడకండిగా
ఉమ్ ఏం చేద్దాంలేండి మీది ఎలా ఉంది మరి మీ భర్త ఏం చేస్తాడు
ఏం జెత్తడండీ ఏదో ఒకటి పని చేసుకోవాలిగా ఏదనా ఒకటి చేస్తా ఉంటారు
ఆహ మీకెంత మంది పిల్లలు
ఒక బాబు అండి
అవునా బాబు పేరు బాబు ఏ క్లాస్ చదువుతుండు ఇప్పుడు ఎన్నో తరగతి
వెళ్లడండి ఇప్పుడే ఇప్పుడేనా అంటే మాటలు ఇంకా రావు
అవునా
ఇప్పుడస్తయో ఏమో
అ సరే అండి మరి ఉంటానా
సరే అండి